హాయ్ ఫ్రెండ్స్ జలద్ ఫ్రెండ్స్ సరే ఇక్కడ కూర్చొని మాట్లాడత ఒకె దొబ్బెయ్ పదిహేడు నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు వాళ్ళు తలుపేసేసున్నారు ఉక్కు కాడికి పంపిస్తా ఎక్కువ చేసావంటే ఉక్కు పేరు పిలకోడదు ఐ హేట్ యు
ఐ లవ్ యు టు ఐ లవ్ యు టు లక్కి
ఐ మిస్ యు వొ ఎహ్
చెలర్లేద్ దొబ్
నువ్వే దొబ్బేసేయ్ నువ్వే దొబ్బేసేయ్ ఏళ్ళు నువు దొబ్బె ఆ
ఇంకా చెప్పు
చెప్పు
ఎవరితొ మాట్లాడినట్టు మాట్లాడత చూడు ఇప్పుడు ఆ ఏం చేస్తున్నవ్
ఏం చేయలేదు
తిన్నవా నాకు కూడా తెలీదు బయటకి పొ తిన్నవా అహ్ కాదు మార్చేసింది నైన్ జీరో నైన్ జీరో కాదు ఎదో మార్చింది మే యమ్ము అమ్ము లాక్ చెప్పు మే నైన్ త్రీ ఫోర్ సెవెన్
యాంది
ఆ ఇంకా చెప్పండి ఏం చేస్తున్నరు మీ ఇంట్లో వాళు బావున్నరా అండి మీ లవర్ బావున్నరా అండి మీ లవర్ సల్లగా ఉన్నాడమో అడుగు
మీ లవర్
ఎవరికో కాల్ చెస్తున్నార్ జ్యోష్న అక్కకి జస్ట్ కట్ కట్ చేసిన బొయ్ అంట ఏమో అంటాండు తి బోలె ఓడు బోల్ అని పెట్టినడు ఇయమ్మి ఎదొ అడిగినట్టుంది కన్ కట్ చేయబాకు మే షేక్ సర్లే గానీ తిన్నావా ఏం తిన్నావ్ నైట్ కి బిర్యానీ అంట చి చి చికెన్ అంటా
చికెన్ అంట పోదామా నీకు నచ్చదు గదండి అది చికెను
కోపం మొదలు పెట్టుకోంది ఇద్దరికి నాకు ఇష్టం అండి మీకు ఎవరు అండి చెప్పింది
మీరు చికెన్ నచ్చదు కదండి మీకు అది ఒత గ్రేవీ వేసుకుని వచ్చుకుంటారు వెళ్ళి
మీకు ఇస్తా కదా అండి చికెన్ పిఎచెస్
అయ్యో చికెన్ పికిల్ కాదండి మీకు ఇష్టం ఎక్కువ
ఎండిపోయిందే మాకు ఇష్టం ఎండిపోయిందంటేనే మాకు ప్రాణం ఆ చికెన్ తెప్పించేది నేనని తెలుసా వేస్ట్ మీకు తెప్పించేది అంతా నేను
మనం ఫ్రైడ్ రైస్ తెప్పించుకుందామా అండి
ఆ
ఫ్రైడ్ రైస్
ఫ్రైడ్ రైస్ కాదండి నైట్ కి చికెన్ వేసారు వెళ్దాంమండి నాకు వద్దు అండి నువు ఆపు నైట్ కి చికెన్ వద్దు నైట్ కి చికెన్ చేస్తారు వద్దు ఫ్రైడ్ రైస్ అ పిల్ల తినదంట అవసరంలే నువ్ అవసరంలే పెట్టుకోబో ఎంతో కూడా పోయి
మర్చిపోయినాం మర్చిపోయినాం చికెన్ వేస్తారు కదండి మర్చిపోనానండి నేను
ఆ మరి మీకు డబ్బులు ఎక్కువగున్నాయి కదాండి దేవుడి మొన్నే కదా అండి పడింది మీకు ఉండయిలే మీ ఇంట్లో వెయ్యి రూపాయలు నొక్కేసినవు ఆ
ఆ
నొక్కేసావు నాకు తెల్సు తు నేను చెప్తా నేను అంకుల్ కాల్ అంకుల్ కైనా ఆంటీకైనా కాల్ చేసి ఆంటీ వెయ్యి రూపాళ్ళు నొక్కేసిందాంటి మీ కూతురు అని చెప్తా
నొక్కేసినా అండి కొద్ది కొన్ని ఖర్చులున్నాడు నా
ఎం ఖర్చులు ఉన్నాయండి మీ లవర్ కి ఏం కొనియాలి అండి మీరు
చాలా కొనియాలండి నేను
సర్లేగాని
ఆ
మనసు చాలా భారంగా ఉందని
ఎవరికండి
నీకు మనసు చాలా భారంగా ఉందా
లేదండి నా
ఇందాక చెప్తివి కదా నాన్న చెప్పినవ్ నాన్న ఇందాకా చెప్పావు నానా
చాలా నొప్పిగా ఉంది నాన్న
ఎం నొపిగా ఉంది ఉందిరా అబ్బా ఇమ్మా ఈమమ్మ వాళ్ళ ఫ్రెండ్ పేరు వాళ్ళకుతు అమ్మ ఇం క మన పేర్లు రావ్ సరే చెప్పు రాధా చెప్పు కృష్ణ
ప్పు కృష్ణ
రాధా ఎక్కడున్నావు రాధా నేను నిన్న చూడకుండా ఉండ లేకపోతున్నా రాధా చెప్పు రాధా ఎక్కడ ఉన్నావు రాధా ఇన్నిన్ హెలికాప్టర్ లో జుయ్ అంటే వస్తాన్ రాధా నీకో వాళ్ళ పక్క రూమ్ లో పొతే జయ్ అని అంటది
రొండు రోజులు తట్టుకో కృష్ణ
వద్దు నిన్న ఉండలేను రాధా నిన్ను చూడకుం
అలా ఎలా కృష్ణా
ఎవరిని సెట్ చేసుకున్నావు రాధా అట్లా మాట్లాడుతునవ్ ఎవరు దొరకరు
ఇక్కడ దార్
ఎవరు దొరి ఎవరు దొరికారు నీకు ఎవరు దొరికారు రాధా అట్లా మాట్లాడుతున్నావు. ఎవరిని సెట్ చేసుకున్నావు.
మొన్నే తగులుకున్నా కృష్ణ మొన్న నో కృష్ణ కృష్ణ
నెన్ డబ్బులు ఎస్తా డబ్బుల్
కృష్ణ సారీ కృష్ణ ఐ యామ్ నాట్ చీటర్ కృష్ణ
రాదది అయిన్ మా మము మాట్లాడుతది ఓకే మ్మె ఛీఛీ పెట్టెయ్ బానే తీసేచ్చేసేయ్ బాలే అది వద్దు వద్దు
కృష్ణ
చెప్పు రాధా నువ్వు నన్ను ఇట్లా మోసం చేస్ అనుకోలేదు రాదు క్కో వద్దు నీ దాంట్లో తీసుకోపో పోయి నాదాంట్లో దిబక్క
సారీ రాధా
అవసరంలే లెస్ బ్రేకప్
నో రాధా
ఓద్దు నువ్వు నాక్ ఒద్దు రాదా
రాదా ఫ ఫస్ట్ టైం కాదు రాదా తప్పు చేశాను. క్షమించచ్చుగా పెద్ద మనుసు చేసుకొని
అవసరం లేదులే సేవ్ జెగేకక్క ! ! ! ! ! ! ! ! ! ! కోర్ ఉంది మే ఇది కూడా ఆ
క్రిష్ణ ఒకరు వస్తారు చూడండి రూమ్ లోకి ఇప్పుడు
రారా టైమ్ అయిపోయిందా మీ మీ ప్రెండికి ఇంకొక నేమ్ తిన్నావ సరే చెప్ సరే ఎందుకు నీకు నేనుండగా ఇంకోకడు అవసరమా రాదని నా కాడ డబ్బల్ తీసి నీద్ అవ్వలేదా టూ టైమ్స్ చేసి మాట్లాడచ్చు. నేను లోన్ పెట్టి మరి నిన్ను సాకితే నువ్వు నాన్ నన్ను ఇలా మోసం చేస్తావా రాదా
ఐ యామ్ రియల్లీ సారీ కృష్ణ
లేద్ అదు రాదా ఇంకా నీకు నాకు చె చెల్లింపు ఇంకా ఓదిలేరాదా నన్ను నన్ను ప్రశాంతంగా ఉండనీ రాదా నువ్వు అవసరం లేదు రాదా ఇ ఒక్క ఒక్కసారి క్షమిస్తే ఇంకా తప్పు మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తావు రాదా. అవసరం లేదు వాడి పేరేంటి చెప్పు రాదా నేను వాడిని శిక్షించుటకు రిగా ఉన్న ఆ వస్తుంది మేమంతా తట్టుకోలే నాతో ఎలా ఉంటావు రాధా చెప్పు రాధా
నువ్ కృష్ణ
నీ ఇద్దరునా ఇద్దరిని మెయింటైన్ చేయ్యాల అనుకుంటన్నావ రాధా
ఎహ్ కృష్ణ
అది ఎట్లా మాట్లాడతావు రాధా నువ్వు నువ్వు ఒక ఆడదానివేనా గదా
నో క్రిష్ణ మొన్ననే
కాలింగ్ అనస్తుంది అలాది ఆడదానివేనాకదా లైక్! ! ! ! ! ! ! ! తిరుగుతున్నావ బయట
నా బైట్
చి అట్లా మొఖం తాళం వేసి ని వల్ల
బయట వేరే అబ్బాయి నచ్చాడు కృష్ణ నాకు
ఎం చేస్తున్నావ్ ఒక అబ్బాయిని ఇచ్చాడని ఇంకో లవర్ కి చెప్తునవ్ చూడు నువ్వు నిన్ మెచ్చుకోవాలి రాధా నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు నన్నూ నేన్నే తిట్టుకోవాలి చేయలేదా అ ఏసి కొడతాడున్న నాన్న మీ ఇద్దరిని
నేను నీతో షేర్ చేసుకుంటాను కదా కృష్ణ
మ పో వాడితోనే పో నాతో రాగ
ఒక్కసారి కదా కృష్ణ తప్పు జరిగింది
నువ్వు వాడికోడు కావాలంటున్నావ్ కదా రాధా
ఏం కాదులే కృష్ణ
ఉండు కృష్ణ దాంట్లో ఇచ్చి రాధా ఎనిమిది నిమిషాల అయింది రాధా
ఇంకా ఏందో కృష్ణ గబా అని అవ్వట్లేదు
అవు అంటే నాతో మాట్లాడలేకపోతు అంటే వాడెవరితోన మాట్లాడాలా రాధా నువ్వు
నువ్వు పెట్టేస్తే నేను వేరే అబ్బాయితో మాట్లాడ
అది ఎట్లే చెప్తున్నావు రాధా మొఖని
నాకు నీ దగ్గర చాలా కంఫర్ట్ ఉంటదిగా కృష్ణ అందుకే చెప్తున్నాను
వాడి దగ్గర లేదా వాడితో సంతోషంగా లేనప్పుడు వాడు ఎందుకు రాధా నీకు
కానీ వాడు నాకు చాలా అప్పచ్చులు అన్ని తీసేసినాడు రా కృష్ణ
ఎందుకు నాది ఇది నీడది నాదే ఇది ప్లే చేయడానికి
అప్పచ్చలన్నీ తీసేస్తున్నాడు కృష్ణ నాకు
నాతో మాట్లాడగాక రాధ
కృష్ణా నువ్వే అలా అంటే
అవసరం లేదు నువ్వు నాతో మాట్లాడకు రాధా
సారీ కృష్ణ సారీ చెప్పానుగా కృష్ణ
ఫాయే టైం అయింది ఇంకా పెడతాము ఉండు నువ్వు సిగ్గులేదాన
అలా తిట్టాక్ కృష్ణ అలా ఎలా తీడోతావ్ కృష్ణ
టై చూసుకో ఇంక పెట్టి నేను నీతో మాట్లాడాల అనిపట్లే
కృష్ణ ఒక టెన్ మినిట్స్ కృష్ణ
హా ఇంకా ఒక రెండు నాలుగు సెకండ్ ఉండు కృష్ణ
కృష్ణా అయ్యిపోయింది పో కృష్ణ
ఉండు
ఎరిగిరం కట్ చెస్
ఏంది కృష్ణ
అదే జూవ్వి